హలో హలో ఈ రోజు గోల్డ్ రేట్ ఐడియా ఉందా? హుహ్ గోల్డ్ రేటు మ్ రేటు తగ్గిందని చెప్పారు.
ఏమో మళ్ళా నేను గూగుల్లో లో చెక్ చేస్తా అంట ఇప్పుడు ఈరోజు ఏం చూడల
ఆవునా
రోజు
ఇయర్ రింగ్స ఇయర్ రింగ్స్ కొందాం అనుకుంటే చూస్తే గోల్డ్ రేట్ తగ్గింది టూ డేస్ చె
అడ ఏం తగ్గలేదు వన్ లాక్ ఫార్టీస్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్
ఓకే మళ పెరిగింది నిన్నటితో పోలిస్తే ఈ రోజు రేటు
ఆ
నిన్నేమో తక్కువ రేటు ఉనింది
మ్
అవునండి వెండి కూడా నిన్న తక్కువ రేటు ఉంది. ఈ రోజు రేటు పెరిగిందని చెప్తున్నారు.
హ
అవును
నో ఒక కేజీవండి మూడు లక్షలు అని ఏమో చెప్తాండి
లేదు అంత లేదు రెండు లక్షల ఇరవై ఆరు వేలునుంది మళ్ళా పెరిగింది అంటారు మ
మా క్లాస్ లో అయి సేము ఫ్యాకల్టీ ఒక ఆయన వస్తాడు డిఫ్రీ సబ్జెక్ట్ కి హయ్ ఎప్పుడు చూసిన రోజు నేఫ లేేఫి గోల్డ్ రేటు అడుగుతాడు.
ఉమ్ పెరుగుతుందేమో రేటు
కాలేజ్ కి వెళ్లేటప్పుడు రోజు ఒక్కొక్కరుని అడగుతాడు గోల్డ్ రేట్ ఎంత, గోల్డ్ క్యారెట్స్ ఎంతా? ఎంత ఉంటే ప్యూర్ గోల్డ్, వెండి రేట్ ఇవన్నీ అడుగుతాడు.
అ
స
ఎంతుంటాది యాడ కొనేటట్టు ఉంది సామి విళ్ళిప్పుడు గోల్డ్ కొనే
ఉమ్ అవును మోడి వ ఇయర్ వరకు గోల్డ్, సిల్వర్ వరకు కొన అన్ సర్వాత కొ శ బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారంట బయట్ నుంచి ఇంపోర్ట్ అయితున్నాయంట కొనొద్దని చెప్పారు వన్ ఇయర్ వరకు అయినా వన్ ఇయర్ పోతే కూడా తగ్గు ందని ఏం కాదండి పదివేలు తగ్గొచ్చు ఇరవై వేలు తగ్గొచ్చండి
అంద కరెక్ట్ గా ఉంటాయి కదా కొనే వాళ్ళు కొనేస్తా ఉన్నారు కదా శుభకార్యాలు
ఆ వాళ్ళుయితే డబ్బులు నలుకుంటారు ఇప్పుడు ఇంకా పెళ్లిిళ్ళ సీజన్ వచ్చేసింది ఇంకా గోల్డ్ కొనే వాళ్ళకి దోలుదీరిపోతుంది
అందుకే రెండు రోజులు ఏమో తగ్గించినాడు మళ్ళ రే ట్లు పెంచేస్తాన్నాడు
అే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా పెళ్లిి కుదిరింది వాళ్ళు పద్దెనిమిది సవరాలు బంగారున ఎనిమిది లక్షన్ కట్నమాార అంత వాళ్ళకి ఆక కొ కొనిండేది పద్నాలుగు సవరాలే ఉంది ఇంకా నాలుగు సవరాలు కొనాలంటే ఎంత అవుతుంది వాళ్ళు అప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొని పెెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఒప్పుకోవడం లేదండి
ఆ
మత్తం మాట్లాడి ఒప్పించిననంట కట్నం మూడు లక్షల ఇస్తాము గోల్డ్ అయితే పదార్ స్తాము ఇప్పుడికైతే రెండు సవరాలుగా ఉంటాము మళ్ళీ మీ అబ్బాయికి వేస్తాము స్తాము అని చెప్పి వాళ్ళు ఇంక మళ్ళ ఒప్పుతున్నారు
ఏ కోన్ంతకు రేట న లో అదే మరించిదిేప్ప అమ్మా నిచేత ఏకువా గోల్డ్ అన్న ఫ్రీగా వస్తాన్నారుార
గా
ఓ కట్నాాలు ఉంకుంట
హ
ట్నాలో తీసుకోకడదు
తీసుకో కాని మళ సైడ్ అంత ఇవ్వాలంట తీసుకోవాలంట
ఆ
మా అమ్మ చెప్పేది కట్నం ఇ వచ్చే వాళ్ళు అంటే మనం ఎవరికైనా కట్నం ఇస్తే వాళ్ళు మంచివాళ్ళు అంట కట్నం తీసుకోకపోతే వాళ్ళు చెద్దోళ్ళుంట
అవు ఎనుకు
ఏవో కట్న ఆ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళంత వాళ్ళు ఏదో ఒకటి ఉన్నట్ంత అంత డబ్బులు తీసుకుంటే అదే కదా నేను చేసిన ఏమనంటే ఒకవేళ మంచిోడ
కొందరు ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా ఉంటారు
అట్లా చెప్తేంతా కాదు
ఆ అవును నియమ ప ఇచ్చి నియమకం ఏమన్నా కట్నాలు మస్తు సంపాదించి పెట్టుకోను
అదే అడిగి
సక
ఏ డబ్బు నీకేచు పంపిస్త అన్నారు
ఆ
నేను సంపాదించి నాకే ఇచ్చు కనిపిస్తున్నాను
ఆ సంపాదిచ్చే
ఉ
తభడి ది ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలా జాబ్ రావాలా
స
అంత టైమా పో సంపాారిచ్చ నయిపోక్కనే ఎక్కడన్నా మంచి కోచింగ్ సెంటర్లు చూసి
తె
సేప సంపాదించుకుని అంటే అమ్మకాశలు త ఉడా ఎన్ని గ్రాండ్ గా చేయాలంటుంది
అ
సంపాదించించిన అకే గ్రాండ్గా చేస్తాడు
ఇదో స్కూల్ ఉంద పక్కన ఉంద ప
ఆ స్కూల్ ఉండది సౌండ్ లేకుండా పో లోపల స్కూల్ లేదనుకున్నా
స ఇది కూడా తందారు కొతాది
విసలునిపించింది నాకు ప సార్ విజలా స్వామిడు ఉన్నది స్కూల్ వాళ్ళకి నిన్న స్కూల్ లీవ్ లే మా స్కూల్
వాళ్ళకి ఎందు సమ్మర్ హాల కదా
ఆ అకే అ స్కూల్న్నారే రే వేరే వేరే వాళ్ళకి ఇచ్చేసినది స్కూల్ పడుకో పడుకో పడుకు
వాళ్ళు ఇవ్వలేదా కొన్ని హాలిడేస్ ఇవ్వాలి కదా ఎక్కడున్నా సార్
అ
అ సమ్మరి ఇంగడు హాలస్ కొతే
అవు న కట్టటు ఇప్పుటింనికిస్తాంజరు
పోతాడా
స్కూల్ స్కూల్ పిల్లవాళది
ఉ పోతాన్నారు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని మత్త అకు త్రీ తర్టీ వరికేనా
న్న సండే లలీవ్లాడదా అందుకేమన్నా ఈ రోజు ఇచ్చేసిన ేమో సాటర్డే సండే కలిపి తీసు ఇ రిమోట్ టీచర్స్కిల్సి వస్తున్నా ఏమ అలా చేసుకున్నామ
హ
ఇని అనుకున్న మార్నింగ్ సౌండ్ లేకుండా ఉండే సరి
స్కూల్ లో తక్కువ మంది వచ్చింటారేమో అందుకే సౌడ్ లేదేమో
లోకల్ హాలిడేస్ ఇచ్చేస్తారు కొన్ని కొన్ని మీ స్కూల్ లో అడ్జస్ట్మెంట్ కిన్నా మత్ర కూడా ఇస్తారు అప్పుడ వచ్చిన
హ అ
క
ఏ చెప్పాలడి
ఇంకేముంటంది నువ్వు చెప్తే ఏంటాం ఇకా పాప స్కూల్ టైమ్ ఇదు స్కూల్ నుంచి వచ్చ టైమా
ఫైవ్ తర్టీకిదా
వాళ్ళ కూడా అంతే పోరు కుదుతారు స్కూల్ ప ఊరు నుంచి వాళ్ళు స్కూల్ వచ్చి ద్యాన్లు వచ్చి వాళ్ళ పూజ పెట్టేస్తారంటా మళ్ళ ఒక హాఫ్న్ అవర్ బడుతుంది దగ్చ్చ మళ్ళీ ఒక హఫ్న్ అవర్ పడుతుంది మళ్ళీ అక్కడ నుంచి ఇస్ ఉంట వస్త ఏ ఏమో సిక్స్టీ పర్సెంట్ అని చూపిస్తాము గూగుల్లో వస్తు తరాదా మరచూడాల
ఇంకొక టూ త్రీ అవర్స్ లో వాన్ వస్తుదంట చల్లగా ఉంటుంది వస్తే
వస్త కద రోజుంతట్ల కి తట్టుకోలేకపోతాను మొన్న నలో చినుకులు పడిందిపోయింది అంటే తిరుపతి డిస్టిక్ట్ అంటే ఎంత దూరం ఉందో అంత దూరం ఎయాడైనా ఉడచ్చ వష మ అవును కొంత వరకు వస్తుంది కదా మనకో ఇకా వాళ్ళక్కడికి అక్కడ వరకు వర్ం ఎడైనా పడొచ్చు గుర్లో కూడా ఎడైనా పడచ్చు వానబడింది అంటే
హ
మాపతి అసలీ సహచ్సాలలే అ
ఆ
ప్రతిరు ఈ టైం కంతా చెరి కింది లేేసేస్తా ఉన్నారు పలా
ఆ
ఈ సారి అదే ఇల్ అయిలంతా ఫ్రీ ఖాలిగా ఉండైలే ద బట్క
నాకు డౌట్ మనం ఇప్పుడు మరి వస్తాం కదా ఇప్పుడు పొలంలో దున్ని దాంట్లో ఇత్తనాలు వేసి దాంట్ మ ఫల్ వచ్చంది త ఆ మల ఫల్ని పికి మళ్ళీ ఇంకొక కులం లేలా ఎందుకు నాడతారు ఒకే దాంట్లో పెంచచ్చు కదా
అవును ఉంది కదా మనకి ఇప్పుడు డ్రమ్ సిస్టమ్ ఉంది కదా అట్లే కూడా వేయచ్చు అంటే మీకు దార్డాానికి కారణము చ చాలా ఉన్నాయి ఇవిడు మనం ఇత్తనాలు చల్లేసి ఆ డ్రమ్ సిస్టమ్సి వచ్చేసినాం అనుకో అక్కడ కావలు ఉండాలా అన్నిీ కయలు ఒక ఎకరా నాటినక ఎకరా మొత్తం తిరగాల వాటిని చూస్త పోలా మూలకొలు రాకపోతే ఆడ ఆడ ఈ మొలకల్ బీకి నాటాలు ఇకుండేదగర వచ్చి తర్కకుండ ఎదగరా అది ఎందుకు నాారు పోజ చేసినక ఇది వచ్చిన తర్వాత నిదానంగా వర్షాలు పడి చూసుకొని కొందరు నీళ్ళు చూసుకొని దొన్ని బగా పెట్టుకొని మషులు పెట్టుకొని నాటించుకుంటారు అలా వంటంటా ఇ మూ పక్కతుల చేవించలే అందువల్లలా చేస్త
ఎన్ని నెలలకు వస్తుంది పంట
అ డ్రమ్ సిస్టమ్ అయితే నాలుగు నెలమా నార్న అత మూడు నె అది కూడా అత వన్ మంత మనకి వర్ నారు పోసి పెట్టినా మనకు ముందుగానేతున్నారు నారు ఎలా వస్తుందో చూసుకొని నారచ్చనాద మంచి టైం చూసుకొని వంటీ డేస్ తర్వాత ఇంటి సగం చేసుకొని ఇమషలు పోసుుకొని నార్మల్టీ పోైతే ఏమి వచ్చిన గోల్ వచ్చిన ఏమి వచ్చిన ఏ ఉ నాారు నాటేసు పోడుకుచ్చే వీపనాాలు ఉన్నప్పుడైతే లో కొంగలో అవి తప్పస్తాయి చల్ చదర అయిపోతా నవ వషం పకిజలు అన్నీ మత్తం పెట్టుపోతాయి అందుకలిస చేస్తా
ఇప్పుడు ఎవరుూ కూూలలు పెట్టి నాటిచ్చేది అట్లంతా ఏం లేదు
ఖచ్చు అతున్నాను కొంచం మనకి డ్రాన్స్ సిస్టం వేసి అమౌంట్ తక్కువ పంటతుంది ఎస్తు నా కొమంటరు గు లేకుబ అదు కానీ పంతపో కొంట ద బాగుదుంలో కొంచం ఎక్కువ మోజులు వస్తాయిో దూరం పడుతుంది తద అనికిదినికిది త స ఉ అందువల్ల వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ అందుబాటులో ఉండేటట్ే చేసుకో
హ
అఓ అ
హలో
మామూలు అయితే చెలు గింజలు వేస్తా ఉంటాారు టైంకి ఈసారి వర్షాలు పడుకోవడం వల్ల చి ఎక్కువగా ఏములేవరకు ఎక్క డివరు ఏ అంత ఆక్చుల్ అ ఈ మంతంత్ కంత ఏస సందర్మా ూ వీట్క ఇజలే
చెరరికి ఇప్పుడుసలు ఏడా కని
చెరికి ఇవ నాటచ్చో ఇప్పు నాటచ్చ చెరుకు
అంటే నాకు చిన్నప్పుడు నేను చిన్నప్పుడు బాగా కనిపిస్తానే